మేడమ్ గుడెవెనింగ్ బాగున్నారా మేడం మీరు
ఆ బాగున్నాను తిన్నారా అండి
ఇప్పుడే నా మేడం టైం సెవెన్ కూడా అయితలే
ఆ తిన్నానండి
ఏం కూర మేడం
మాదీ నిమ్మకాయ పచ్చడండి అంటే కర్రీ ఏం కుక్ చేయలేదు
పచ్చళ్ళు ఎక్కువ మన ఇది వేడి వేడి అన్నంలో బాగుంటాయ్ రైట్
ఆ అవునండి
హమ్మ్
ఉహు
మీరు ఇంకా ఏం చేస్తున్నారండి
ఆ
అంటే ఏం చేస్తున్నారండి పనులన్నీ అయిపోయాయా
ఆ అయిపోయినై మేడం హుమ్
హ్ అయిపోనాయి అండి
అయిపోయినయా ఉహు
ఇంకా ఏంటి మేడం మ్యారీడా అన్మారీడా హలో
మ్యారీడ్ ఏ అండి
ఉహు ఎంతమంది మేడం పిల్లలు మీకు ఆ లేదు మేడం ఇంకా పెళ్లి చేసుకోలే ఇంకా టైం పడుతుంది మనకి ఉమ్ ఉమ్ ఉ
ఇంకా ఏం సంగతులండి పనులన్నీ అయ్యాయా
హా అయిపోయినాయి మేడమ్ అ పన్లు ఇంకేమున్నా ఒక గంట అయితే తిని పండుకునుడే
అంతేనా
అవును
ఇంకేంటి స్పెషల్ అండి ఇవాళ మీది
స్పెషల్ అంటు ఇయల ఏం లేదు మేడమ్ మా నిన్ననే స్పెషల్ మటన్
హూ హు
మీది
మాది ఇవాళ ముద్ద పప్పు సాంబార్ అండి పప్పు చారు పప్పుచారు
ముద్దపప్పు, సాంబార్, పప్పుచార మొత్తం నాలుగ అండి.
లే లేదు ముద్దపప్పు సా తప్పు సంబారాల
ఉత్తి ముద్దపప్పు, సాంబార్ అండి ఉహ హు హు హూ బాబు అలోచచస్తున్నట్టున్నాది, కదా ఏడుస్తున్నాడా మీ బాబు.
ఆ అవునం
ఉ హూ హు ఏం పేరు మేడం మీ బాబు పేరు
నోయల్
సోయల్ ఏంటి మేడం సోయల్ ఆ
నోయలండి
ఆ మేడం ఎటు మాట్లాడదాం. నాకు వయిసు విన పడుతులే మేడం మీ వయిసు ఆ వినపడుతుంది కాని మీరు ఎటో చూపెట్టి ఏటో వినట్టున్నది. మాట్లాడుతంటే ఉ హు హు బిజీగా ఉన్నారా, మేడం మీరు ఆ ఆ ఆ ఆ వినబడుతుంది. అ వినపడుతుందా మేడం ఇంటి మ మ సవర కర్రీస్ ఇట్లా మీకు ఉంటాయక ఫేవరెట్ ఇది చికెన్ అను, మటన్ అను, ఆలుగడ్డ పప్పుచారు, ఇవి ఉంటాయిగా.
అ ఫేవరెట్ కర్రీ అంటే మా నాకు ఆలుగడ్డ ఫ్రై
ఆలుగడ్డ ఫ్రై అ ఉ హ
మీ ఫేవరెట్ ఏ
ఒక చికెన్ మేడం, చికెన్ మేడం. హ్మ్ చికెన్ ఇష్టమా మీక్ మీరు చికెన్ తింటారా మీరు
తింటాండి. ఎక్కువ తినను
కొంచెం తింటార హ్మ్ కొంచ
కొంచం ఎప్పుడన్నా ఒకసారి అట్లా
అంట ఒక రెండు మూడు ముక్కలు వేసుకుంటారు. అంతేనా
అట్లేం లేదండి. తింటాను బానే తింటే బానే తింటాను.
తింటారు బాగనే తింటారు. లేకపోతే లేదా
ఆ
బిర్యానీ తింటారా బిర్యానీ చికెన్ బిరియానీ ఒకట పీస్ వత్తది కదా
గంభీర్యతినండి.
ఉ హ్మ్ చికెన్ దమ్ బిర్యానీ తినరా మీరు ఫ్రై పీస్ ఓన్లీ ఏంది మేడం పిల్లి సౌండ్ వినపడతాంది. ఇంట్లో పిల్లులున్నాయి. మేడం ఆ
ఆ అయ్యింది మేడమ్
వస్తుందండి.
ఆ హలో వినిపిస్తుందా మేడం మీకు
ఆ నాకు వినిపిస్తుందండి.
హ్మ్ ఉ హ్మ్ ఇంకా ఏంటి మేడం మరి చెట్లు ఇగా సమ్మర్లో ఎమ్ మొన్న చెట్లు ఉన్నాయా మామిడికాయ చెట్లు టమాటా చేట్ చెట్లు కొత్తిమీర, వంకాయ, బీరకాయ, ఉంటాయి కదా చెట్లు
ఆ ఉన్నాయా అండి. మా ఇంట్లో హు సపోటా చెట్లు, నిమ్మకాయ చెట్టు బోండాలు
బోండాల కొబ్బరి బోండాల ఓకే రైట్ ఆ
ఇంకా ఏమంటారు
ఏమంటా మామిడికాయ చెట్ల
వాటర్ కాయ ఆ
తెలివదు మేడం మనకది
హు
హు ఇంకా
చెట్ల నే
సమ్మరు ఎట్లా మేడం కిందనా మీదనా పడుకుంది ఇంట్లో పంటారా మేడ మీది బిల్డింగేనా లేకపోతే పెంకుటిల్లా మేడం రేకులు ఇల్లా హు హలో
హు
అ కిమ్ హలో హలో హూ తింటాదా మేడం మిది అ
హాలో హలో హలో